హలో ఆ చెప్పండి లేదండి మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఊరికే ఉంటా బేకార్
ఆ ఇంత లేట్ గా ఉండకూడదండి ఫుడ్ తినకోకుండా ఆ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ వన్ క అంతా తినయాలి ఆఫ్టేర్నూన్
హ్మ్ తినాలండి తినాలి
మార్నింగ్ కూడా అంతే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ నైన్ లోపు టిఫిన్ తినేయాలి
ఇప్పుడు తినేయాలి అనుకుని వెళ్ళనన్ అండి
ఆ
ందండి తినిపిదం లేదు
అవునా
తినాలి అంటే ఏ తి తల ఏన్ తింటలే అంతండి
ఆ ఇంకేంటి అవును క్రికెట్ లాగా కబడ్డీ అట్లా మ్యాచెస్ జరగ ప
ఆ అది జరుగుతుందండి అది కూడా జరుగుతుంది
ఆ మీరు కబడ్డీ ఆడతారా
ఆ ఆడతానండి అన్నీ ఆడతాను
అలాగా మీకు గేమ్స్ అంటే బాగా ఇంటరెస్ట్ ఆహ్
ఆ అవునండి
నా కూడా ఇంట్రెస్ట్ నేనైతే అప్పుడు మనకు స్కూళ్లల్లో అయితే చిన్న చిన్న గేమ్లు పెట్టే వాళ్ళు రన్నింగ్ రేస్ అంట
ఆ రన్నింగ్ రేస్ ఎట్టు పరిగెత్తుతారండి మీరు
నేనైతే అంతే నాకైతే ఫోర్త్ క్లాస్ లో ఉన్న ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి రన్నింగ్ రేస్
ఓ ఓ
ఆ మరి ఆ మ రి ఇంకోటి ఏమంటే కానీ ఒకసారి నాకు టోర్ అదే అదేమి గేమ్స్ అన్ని పెట్టే చోటికి అన్ని స్కూల్స్ వచ్చి ఆటి అదేమో టోర్నమెంట్ ఏమో అంటారు గదా
ఆ
ఆ అలాంటి చోటుకి తీసుకెళ్లారు కానీ అక్కడ బాగా పీటి సార్ వాళ్ళు ఉండి వాళ్ళకి బాగా డైలీ అంటే ప్రాక్టీస్ ఉండేలాగా నేర్పించేలాగా అట్లంతా చేపిస్తారు గదా
ఉమ్ మ్మ్
ఆ అలా అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఫస్ట్ స్లోగా రన్ చేసి ఫాస్ట్ గా యేళ్లిపోయేవాళ్ళు నాకు అది తెలీయదనమాట నేను ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఫాస్ట్ గా స్టార్ట్ చేసేదాన్ని
మ్మ్
ఆ మీరు మీరెప్పుడైనా రన్నింగ్ చేసారా
చేశామంటే డీ మేము చేసాను ఇది వరకు థర్డ్ ప్లేస్ వచ్చినా
ఆ
మీలా ఫస్ట్ కాదు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఒలింపిక్స్ గట్ల పార్టిసిపేట్ చేయచ్చు కదా
అబ్బా అంతా ఏం లేదు లే స్కూలో జస్ట్ అంతే చిన్న చిన్న అంటే గర్ల్స్ గర్ల్స్కి ఒక్కటే
ఆ ఓ ఓలంపిక్స్ లో కూడా గర్ల్స్ గల్స్ రన్నింగ్ రేస్ ఉంటుందండి
ఆ అంటే స్కూల్లో పెట్టేది వేరు అంటే అంటే పార్టిసిపేట్ చేయొచ్చు కానీ అట్లా అంత పెద్దగా అంత అవ్వదు
ఆ
ఆ పా ఇప్పుడు పీవి సిందు చూడండి షటిల్ బ్యాట్మింటన్ అబ్బా
షటిల్ బ్యాడ్మింటన్ ఆ
వెంటనే గా సిందు
ఆ అవునవును
ఆ ఇంకా ఇంకో ఎవరో పిటి ఉషానా ఆమె దానికి రన్నింక
రన్నింగ్ కి
ఆ
మీరు అలా కావచ్చు కదా నెక్స్ట్ పీ వి సింధు
అద్లే అద్లే అంత అంత త అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్లేయర్స్ వద్దులే ఏవో చిన్న చిన్నవి మనకు ఆటలు తెలిసి ఉండాలి అంతే
ఆ
హ మరి కబడ్డీ లో నేను చూసాను ఎంత రఫ్ గా ఆడతారు కబడ్డీ
అవునవును
ఆ మీరు మీరు చూసారా కబడ్డీ మీరు మీరు ఆడినప్పుడు అంటే మీరు ఎలా ఎట్లా అవుట్ చెయ్యాలి
ఉ
ఎలా వెళ్ళాలి ఆ
దానికంతా కొంచెము పవర్ ఉండాలి
ఆ స్కిల్స్ ఉండాలి ఎలా ఔట్చేసుకొనీ రా వాలి టీమ్ లో ఎంత మంది ఆ క్రికెట్ టీమ్ కి ఫోర్ర్టీన్ మెంబర్స్ కదా లెవన్ ఆ అటు ఐ థింక్ ఇట్స్ సైడ్ సెవెన్ ఆర్ ఇటు సైడ్ సెవెన్ కదా
కబడ్డీ కబడ్డీకి ఇటు పక్క సెవెన్ అటు పక్క సెవెన్
అదే టోటల్ ఫోర్టీన్ మెంబర్స్ కదా ఆ మరి ఇటు సైడ్ ఒకరు అవుట్ అయితే ఒకరు జాయిన్ అవుతారు అటు సైడ్ ఒకరు జాయిన్ అవుతే అలానేనా కబడ్డీ
ఆ అవునండి
మరి ఇంకా ఏమి కబడ్డీలు అయితే కొందరు నేను చూసాను ఆ ఏమి ఆ ఇప్పుడు చేతుల్ని పట్టుకుంటే అవుట్ చేస్తారు గదా
ఆ ఆ
ఆయిల్ పెట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళు పట్టుకున్న మనం జారిపోతాం కదా ప్పుడు
ఆహ లేదు లేదు లేదండి ఆయిల్ పెట్టుకోరు
ఆహహా నేనైతే అలాంటి ట్రిక్స్ యూజ్ చేయడం చూసా అలా టోర్నమెంట్స్ లో అలా అంతా
టోర్నమెంట్స్ లో కానీ ఏదైనాట్లు చేస్తార ఇ నార్మల్ గా పెద్ద ఇండియాకి అట్లా ఆడుతుంటే అట్లా యూస్ చేస్తే వా గేమ్ లోని ఇంకా తీసేస్తారాండి
చాలా జాగ్రత్తగా ఉండాలండి హ్యాండ్ హ్యాండ్స్ తో కానీ లెగ్స్ తో కానీ అట్లంతా ఎక్స్ప్రెషన్ ఆ కబడ్డీలో మాత్రమే
అన్నిట్లోనూ అట్లే ఉంటుంది ఇది కానీ వాళ్ళకీ స్పెషల్ గా ట్రీట్మెంట్ అది అంతా ఇ
ఏది కబడీ కా ఆ అన్ని గేమ్స్ కి ఉంటుంది. ఇప్పుడు వాలీబాలు త్రోబాలు అక్కడ బా త్రోబాలయితే అంత హ్యాండ్తోనే కాబట్టి
ఉమ్ మీ మీకు ఇదంతా ఇది కబడ్డీ అనేది కొంచెం చిన్నదే అండి. మీరు ఇంకా ఫుట్బాల్ చూడాల్ లా ఫుట్బాల్లో అయితే తన్నుకుంటారు బాల్ తన్నే కాళ్ళని వాళ్ళ కాళ్ళకు తగిలేది అట్లే చానా ఇంజూరీస్ అవుతుంది ఇంకో టీ రబ్బీ చూస్తే మీరు ఇంకా భయపడతారు. ఆ రబ్బీ అనేది ఒక గేమ్. అది కూడా సేమ్ ఫుట్బాలానే అంటే ఫుట్బాల్లో ఆ ఆ బాల్ తన్నాల్సి వస్తుంది. ఇది సేమ్ బాస్కెట్ బాల్ ఫుట్బాల్ లాగా సేమ్ ఫుట్బాల్ల కోర్ట్ ఉంటుంది.
ఆ
ఒ ఒక్క రబ్ బి బాల్ ఉంటుందది ఎట్ ఎట్టుంటుంది ఓవెల్ షేప్
అహో బాల్ ఒ బాలే ఓవల్ షేప్ ప్లోన్
ఆ అంటే రొండు రొండు కార్న్ బాల్ కి ఇప్పుడు నార్మల్గా బాల్కి ఆ
ఓవెల్ షేప్లాగా ఆ కార్నర్స్ ఉండదు సర్కిల్ షేపు
నీ రబ్బీకి రెండు పక్క కార్నర్స్ ఉంటుంది.
ఆ స్పీయర్ షేప్లాగా
ఆ అంతే అనుకున్
ఆ ఇంకా ఏం గేమ్ మీరు ఎప్పుడైనా హాకీ గేమ్ అన్నారా హాకీ మన ఇండియన్ గేమ్ గదా ఇండియన్ గేమే గదా
ఆ నేషనల్ గే
ఆ నేష్ ష్నల్ గేము.
మ్మ్ ఆడ్లేదండి ఎప్పుడు
ఆ నేను నేనెక్కడ చూసానంటే టోర్నమెంట్ అప్పుడు అందరూ ఆడుతుంటే అప్పుడు చూసా హాకీ గేము ఏంటి తన్ని ఆ చిన్న స్టిక్ తోనే తోసుకుంటూ తోసుకుంటూ యెళ్ళాలి దాని కూడ టీమ్స్ ఆ లే
ఆ దానికి కూడా టీమ్స్ టీమ్స్ టీమ్స్ ఆ టీమ్ కి సెవెన్ ఎయిట్ మెంబర్స్
ఆ అయినా హాకీ మన నేషనల్ గేమ్ ద మన ఇండియాకి మ్మ్ మరి ఇంకోటి ఏమి ఆ అథ్లెట్ గేమ్ అని ఏదో ఒకటి ఉంట
అత్ లెటిక్ అత్ లెటిక్ సదే రన్నింగ్ రన్నింగ్రేస్
మెంబర్స్ ఉండి అదేమో ఆడతారు. ఆ గేమ్ ఏమో అంటారు. అంటే ఫోర్ మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ గస్
ఆ అవునవును అది అది ఏం గేమ్ ఏ ర్యాలీ రహ
ఆహా అదేమో గేమ్ ఉంది. ఒక స్టిక్ తీసుకొని ఫస్
అదే అండి అదేద అది ఒక అది కూడా సేమ్ అ దానిలానే వాళ్ళ ఫోర్ మెంబర్స్ టీమ్స్ టీమ్స్ అది
ఆ ఆ రిలే రిలే రిలే
ఆ
మ్మ్ అది ఎంత అప్ ఇప్పుడు అది టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్
ఆ టూ హండ్రెడ్ కాదు. ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఒక్కొక్కరు టూ హండ్రెడ్ పర్
ఆ ఒక్కొక్కరు టూ హండ్రెడ్ నేనిం అయితే ఫ ఫర్ సింగిల్ రన్నింగ్ అయితే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్సు
ఆ
ఆ అట్ల మొత్తం ఒక సర్కిల్ లాగా ఉండి అట్లా ఫోర్ ఫోర్ మెంబర్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్సా
ఆ అవునవును
ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నేను చూసా ఎంత ఎంత ఫాస్ట్ గ ఉంటారు. ఎంత ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకందరికి
అవును వాళ్ళంతా ఫుల్ ట్రైనింగ్ మార్నింగ్ లేసిన్నపునుంచి ఇంక వాళ్ళు పనుకునేదంక అదే పని
అవునా
ఆ
హ్మ్ మరి ఇంకా ఏం గేమ్స్ ఇవేలే అండి. ముఖ్యంగా క్రికెట్ కబడ్డీ వాలీబాల్ త్రోబాల్ హ్యాండ్బాల్ గూడ టెన్నికైట్ టెన్ ఆ టెన్నికైట్ చాలా బావుంటుంది ఇంట్రెస్టింగ్ గా జస్ట్ ఆ గేమ్ అంత అం త మ్చ్ ఆ ఏమీ అంత ఇంజూర్ అయ్యేది. కష్టం అంతా దెబ్బలు తగిలించుకునే అంత గేమ్ కాదు టెన్నికైట్ ఒక్కటి
మ్మ్
హ్మ్ మీరు ఆన్నార టెన్నికైట్
ఆహ లేేదు బండి
ఎన్నికైట్ ఆల్లేదా మీరెప్పుడు
అంటే మాకు చిన్నప్పుడు స్కూల్ లో ఆడిపించేవాళ్ళు టెన్నికైట్ హ్యాండ్ బాలు ఫుట్ బాలు ఆ మరి ఖోఖో కూడా ట
ఖోఖో ఖోఖో మంచిగా ఉంటుందండి నేను కో కో మంచిగా ఆడుత
అవునా ఖోఖోకి ఎంతమంది టీమ్స్ సిక్
ఖోఖోకి ఆహా లేదు లేదు ఎయిట్ మెంబర్స్ కూర్చుంటారు ఒక వన్ మెంబరు వారి వ్యక్తి వాళ్ళని అవుట్ చేస్తారు
ఆ అంటే టీమ్ కి నైన్ మెంబర్సా ఆ ఖోఖో కూడా చ ఆ ఖోఖోలో కూడా బైకో అని చెప్పి ఆ బైకో ఉంటుంది మరి ఇంకా ఏమి
కో ఇసం పాసిసం త్తం అంతే ఇంకేము ఉండదు వాళ్ళని అవుట్ చే అవుట్ చేయాల అంతే ఆపోనెంట్స్ నీ
ఆ టూ పోల్స్ ఉంటాది ఖోఖో కి మరి
ఆ అవును అది వచ్చేసి పీస్ స్పేస్ టూ పోల్స్ దాటిన తర్వాత
ఫస్ట్ టూ పోల్స్ ఉంటది ఓ అలా అంత కదా ఖోఖో
ఆ అంటే పోల్ లోపల వచ్చేసి రన్నర్ ఎటు పక్క పరిగేతున్నాడో అటు పక్కే పరిగెత్తాల మళ్ళీ డే ఎక్సిమ్
అవును డైరెక్షన్స్ చేంజ్ చేసినా కూడా అవుట్ అయిపోతారు కదా ఫస్ట్ మనమే ఏ డైరెక్షన్ లో ఉంటే డైరెక్షన్స్ ఒకరు ఒకరు ఆ అపు ఆపోసిట్ డైరెక్షన్స్ కదా
ఆహా ఇప్పుడు ఈ ఆ సిట్టింగ్ పొజిషన్ అపోజిట్ డైరెక్షన్ ను
ఆ కానీ మనం ఏ పొజిషన్ లో ఉన్నామో మనకు కోయిస్తే ఆపోజిషన్ లోనే వెళ్ళాలి కదా
ఆ అవును అవును
అటే అవుట్ అయిపోతారు
అవుట్ కారు మళ్ళీ కొత్తగా అంటే వాళ్ళు మళ్ళీ ఆ పోల్ దగ్గరకి కేళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాల రన్నింగ్
అలా స్టార్ట్ చేస్తారు
హ్మ్
నేను చిన్నప్పుడు ఆడేదాన్ని కాబట్టి నాకు కొంచెం కొంచెం ఏమేమినేది గుర్తుందిందు కానీ చాలా బాగుంటంది
హ్మ్ అవునండి
సరే అండి మళ్ళీ ఇంకో గేమ్ గురించి మాట్లాడదాం
హ్మ్ సరే సరే